హలో
హాయండి
హలో హాయండి
చెప్పండి బావున్నానండి
ఏం చేసింది
ఏం లేదండి ఇంట్లో పనే జొన్నరొట్ అవునా అండి
కు
ఆ వచ్చండి
ఆహా య అవీ
చిన్నప్పటి నుంచి ఇవే తిన్ పరగందా వచ్చు
అవునా అంటే పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ జేస్తరా
పర్ఫెక్ట్ గానే వచ్చు
మ్మ్ అంటే ఇట్లా అవి ఆ ప్లాస్టిక్ డబ్బాల తోటి ఇట్లా మనం పూరీలను చేసినట్టు చేస్తరంటే అట్లొచ్చా మీక్
యా యా అలానే అలానే వచ్చు చే తురాదు
అవునా అట్లా రావాలంటే పిండికి ఎట్లాగా కోలి కన్స్
ఏముందండి ఫస్ట్ మీ ఆ పిన్ని పట్టించుకు తర్వా పట్టించుకుంటారా లైక్ ఎలా అంటే వన్ బై త్రీ లెక్క పట్టించుకుంటారు మా దాంట్లో. అంటే వన్ కేజీ రైస్ ఉంటే త్రీ కేజీస్ వన్ కేజి రైస్ ఉంటు త్రీ కేజీస్ జొన్నులు
ఆహా
అలా పట్టించుకున్న తర్వాత ఆ దాంట్లో హాట్ వాటర్ మనకి ఎంత కలుస్తుందో అంచనా తోటి హాట్ వాటర్ చేసుకొని ఆ తర్వాత హాట్ వాటర్. పిండి మరి చపాతి పిండి లేకద్దు కొంచెం పొడి పొడి ఉండాలి
అవునా
అలా త చేసుకున్న తర్వాత అంటే ఒకసారి ఎక్కడ చూసి తెలుస్తుందండి.
అవునా ఆహా ఇట్లా మన పూరి పిండిలోనే రౌండ్ కలుపుకోవాలా పొడి పొడి కలుపుకోవాలా.
పొడి పొడిగా. అలా అని చెప్పేసి పొడిగి ఉండొద్దు. వాటర్ ఉండాలి.
అవునా దాన్నే ఇట్లా రోటీ లాగా వేస్తారా
దాని మళ్ళీ మంచి మెత్తగా కొంచెం కో కోల్డ్ వాటర్. వాటర్ పెట్టి కోల్డ్ అంటే కోల్డ్ కాదు నార్మల్ వాటర్ పెట్టి. మెత్తం కలుపుకోవాలి మెత్త కలుపుకొని ఆ తర్వాత పెనం పెనం మీద టూ సైడ్స్ కాల్చాలి అంటే ఇలా చపాత చేస్తాం కదా.
ఆ పదినాళ పలే అదే నేను ఒకారి ట్రై చేసిన అజుర్మ రొట్. పెలి చే చేద్దామని పెద్దగా అల్సి రావాలి మళ్ళ వెడల్పు రావాలి ఇగా
అవును అవును
లేదు
ఎందుకు
అంతే ప్రాక్టీస్ అ ఎప్పుడు చేయలేదు స
ఓహో ఓకే ఓకే అంటే మనక ఎవరన్నా ఒక ఎక్కడ చూసి కొన్ని రోజులు నేర్చుకుంటే అప్పుడు వస్తుందండి ఫస్ట్ ఇది నాకు కూడా రాలేదు. మా అమ్మ చేస్తుంటే ఇప్పుడు నేర్చుకున్నా
ఎలా ఫోన్ లో యూట్యూబ్ లొ చుసిన చేదామనే కాకుపోతే చేయడం వ వచ్చినా ఆ కవర్ నుండి ఇది విడి పోట్లేదు అట్లా రెండు మూడు వేసినా
యూట్యూబ్ ఇది కొంచం వేరుంట దగండి
యూట్యూబూ అంతా పర్ఫెక్ట్ గా చెప్పాదు గా
అవును నేను నిన్న ఇది ఒబ్బట్ ఎట్లా అంటారు అవి చూసా చేద్దామని పూర్ణాలి కాదు బొబ్బట్టు అంటే ఏమంటారు భక్ష్యలు
ఆహా ఆ
అవి చేద్దామని చూసాను
హ
చూస్తే అసలు అందులో వన్ మినిట్ లాగ అన్నమాట అది
హ
బ్లాగ్ నాకు కనీసం థర్టీ మినిట్స్ పట్టింది
ఆ అర్థం చేస్త చూడానికా
ఆ లేద అర్థం చేసుకోవడానికి కాదు చేయడానికి శనగపప్పు ఉంటది కదా
ఆ
శనగపప్పు అది ఉడకడానికి మళ్ళా అందులో బెల్లం కలిపి అది ముద్దల రావడానికి దాదాపు అర్ధగంట పడుంది ఏంది ఆ ప్రాసెస్ ఒకటి తర్వాత మళ్ళీ అది ర్రౌండ్ గా చుట్టుకొని బొప్పట్లకి చ్చేడడా ఉంద ఒక అర్ధగంట మొత్తం గంట టైం పట్టింది యూట్యూబ్ అంటే
అంటే వాళ్ళు ఎడిటింగ్ చేస్తు
వీడియో చూడాల బ్ వద్దు
అంటే మ షార్ట్ షార్ట్స్
వున్న సవాచ్ స్ ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేసింది అమ్ బాబు బిస్కెట్ అయిపోయింది అసలు నాకైతే.
లాస్ట్ ఇయర్ నేను కూడా అంతే అయింది. అంటే అప్పుడు పూర్ణమందులో పెట్టి మొత్తం ఇట్లా చపాతి లాగా చేస్తారుగా వెడల్పుగా.
అవును కానీ నాది పర్ఫెక్ట్ రాలేదు ఏదో అలా వచ్చేసింది. ఈ దాన్ని ఎలాగోల తినేసం ఇగ
హ్మ్ అంటే మనకు వచ్చిందే చేసుకోవాలి కొత్తగా ట్రై చేయాలి తప్పేం లేదులేగాని. ఇగ అది ఫర్ ఫేక్ట్ వస్తేనేమో హ్యాపీగా ఉంటది. ఒకవేళ ఫ్లాప్ అయిందను కో అంత మనసుల ఏదో గిల్టీ లాగా
ఇంకోసారి చేయాలినిపించదు ఏ రెసిపీ అయినా స
ఆ ఒకసారి చేస్తే పర్ఫెక్ట్ గా వచ్చిందంటే ఇంకోసారి చేయాలనిపిస్తుంది మనకి ఎంకరేజింగ్ గా ఉంటది.
ఏది పర్లేదు బానే వచ్చింది మరీ ఫ్లాప్ అవ్వలేదు మరీ హిట్ హిట్ అవ్వలేదు
కొంచెం హిట్ అయిన దానికి యావరేజ్ వచ్చినా కూడా అంత హ్యాపీగా ఏమి ఉండదు. హిట్ అయితే ఫస్ట్ టైం హిట్ అయితే తే అ ఫీలింగ్ వే రే లెవల్ ఉంటంది. కాకుంటే అన్ని యూట్యూబ్లా చాలా బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. అనుకుంటే మనం చేసే పద్ధతి అర్ధం చేసుకునే విధానం కూడా ఉంటుందిగా.
అవునవును
ఇంకా మీరు పండకి ఇంకేం ప్రిపేర్ చేసుకున్నారు ఏమన్నా పిండి వంట లాంటివి ఏమైన్నా చేస్తారా ఉగాదికి.
ఆ నిన్న పిండి వంటలుంటే పొద్దున్న గారెలు చేసుకున్నాం గారెలు ఈ బొబ్బట్లు ఇంకా పులిహోర చేసుకున్నాం మళ్ళీ ఈవినింగ్ కి ఏమో జొన్న రోట్టెలు మటన్
ఉమ్ హూ కాంబినేషన్ బాగుంటందా జొన్న రొట్టెల్లల మటన్ హలో హలో
చుకున్నారండి
హలో హలో
హలో
ఆ హలో వినిపిస్తుందా హలో హలో హలో హలో
ఏమైందండి